ఇ
చెప్పండి
హలో హలో చెప్ప ఆ ఏం చేస్తున్నారు
నేనా ఆ ఏం చేయ లేదండి ఇప్పుడే ఖాళీగా కూర్చున్నాను
ఓకే ఓకే ఉ ఉ అ మేమా అండ్ ఈ యాదగిరి గుట్ట ఐడియా ఉందా మేడం
ఆ ఐడియా ఐడియా ఉందండి ఆ చాలా బాగుంటుందంటే కదా గు
ఈ ఇది వచ్చేసి యాదగిరిగుట్ట మన అ ఇక్కడ బోవనగిరి దగ్గర ఉంటుందండి యాదగిరిగుట్ట రాయగిరి అని పిలుస్తారు రాయగిరి దగ్గర షాప్ దగ్గర దిగితే అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి
ఇప్పుడు అది వరంగల్ నుండి ఎన్ని కిలోమీటర్స్ ఉంట వుంటుంది అండి
వరంగల్ నుండి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందండి
అవునా అండి అంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా యాదగిరి గుట్టకు వెళ్ళారంట
ఎక్కడ
అక్కడ యాద దగిరి గుట్ట చాలా బాగా ఇప్పుడు ఒక ప్ ఇప్పుడు చాలా చిన్నగా ఉండేదండి దేవాలయము ఇప్పుడు చాలా పెద్దగా సారు చాలా డెవలప్మెంట్ అట్లా చేశారంట ఆ ఇంకా లోపల ఆ ఉమ్ స నారాణ వ్రత ము అవన్నీ చాలా మంచిగా చేస్త స్తున్నారని మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారండి వాళ్ళు చెప్
అవునండి ఇప్పుడు మీరు ఒకసారి చూ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతాయంండి కన్స్ట్రక్షన్ ఎంత ఎంత బాగుందంటే పా పైన పాత నరసింహ లక్ష్మీనరసింహస్వామి కిందనను పైన కొత్త నర్సి పైన కొత్త కన్స్ట్రక్షన్ చేశారు లక్ష్మీనరసింహస్వామి అనీ కింద పాత నరసింహ స్వామి ఉన్నారు మళ్ళీ అక్కడ చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి సురేంద్రపూరిని ఉందండి శిల్పారామం అన వాడి ఉందండి చాలా మంది దూరం దూరం ప్రదేశాల నుంచి వచ్చి జనాలు వచ్చి చూస్తున్నంటడి అక్కడ స్టే చేసింటే ఒక రాత్రిని నిద్ర చేసి అంటే దేవుడి దగ్గర నిద్ర చేస్తే మంచిదన్ని నిద్ర చేసి అవన్నీ చూసి వెళ్తున్నారు
అవునా అండి ఆ నేను కూడా విన్నాను శిల్పారామము అవన్నీ చూడదగ్గ ప్రదేశాలండి నేను కూడా అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూసాను ఇప్పుడు కూడా చాలా బాగు బాగుందండి అ అక్కడ షాపింగ్ చేయడానికైనా ఇంకాకరకాల కాల వస్తువులు అమ్ముతు ఉన్నారు ఆ మళ్ళీ ఇంకొకటి తెలుసా అండి మీరిప్పుడు మొన్న యాదగిరిగుట్టకు వెళ్ళామని చెప్పారు కదా అక్కడ చిన్నదనం ఉంటుందా అండి
అవునండి ఇప్పుడు ఇంకా అన్నసత్రం కూడా పడ్డదండి ఇప్పుడు మనకు ఇక్కడ మన బస్ స్టాప్ నుండి మనకు ఒక బస్సు మన ఫ్రీ బస్ అన్నసత్రం వరకు వెళ్తుందిండి అక్కడ అన్నసత్రం నుండి పైపు వరకు ఇంకో బస్ వెళ్తుంది అయితే మనం దర్శనం చేసుకొని ఆ బస్ ఎక్కి మళ్ళీ ఈ అన్నసత్రం దగ్ దిగితే ఒక వంద మంది కాని మన అన్నదానం చేస్తారంండి ఆ టికెట్స్ ఇచ్చి తీసుకొని మనం అన్నం తినస అన్నం కూడా ఎంత మంచిగా ఉంటుందండి అంత రుచికరమైన భోజనం పెడతంది
అవునా అండి అంటే దానికి ఏమన్నా సమయం వేలలు ఆ రెండు గంటల వరకు అయిపోతుంది
మనకు సమయం అనేది పన్నెండు నుండి ఒకటి వరకు పెడతారం
పన్నెండు నుండి ఒంటి గంట వరకు
ఒంటి వర అవునండి ఉండ బటర్ ఎందుకంటే ఇన్ని వాళ్ళు ఇన్ని ఇన్ని టికెట్లుని ఇస్తారండి ఆ టికెట్ పూర్తి అయిన వరకు సో అంతే అండి తర్వాత వచ్చిన మెంబర్స్కి ఏము ఉండాలండి
అవునా
అవునండి
సరే అండి సరే ఇంకా మీరు ఆ ఇం
మేం ఆ ఆ చుట్టుపక్కల అంటే చాలా ప్రదేశాలు ఉన్నాయి మేడం ఒకటి వచ్చేసి మన స్వర్ణగిరి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి
ఉమ్
అది మొన్న వచ్చన్యింది అది కూడాచూడ దగ్గ ప్రదేశం మేడం ఇం ఎక్క కొట్ట వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్ పోలి
అంటే నేను కూడా విన్నానండి నేను కూడా చూద్దాం అనుకుంటున్నాము కానీ ఎంత బాగుందండి స్వర్ణగిరిలో ఎంత పెద్దగా త ఆ వెంకటేశ్వర స్వామి అలా పడుకోవడం అ అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి కదండి అసలు ఇంకా మాకు ఎప్పుడు ఇంకా ఎప్పుడు మాకు ఆ బాధ ఉమ్ కలుగుతుందో తెలియట్లేదు గానీ కానీ చాలా ఆహా చూడలేదండి కానీ ఇంకా అనుకుంటున్నాం వెళ్ళాలి ఆ దేవుని దర్శనం కావాలి అని
మేము మేము రెండు సార్లా వెళ్ళేసి వచ్చినాం అండి అందులో నిత్య అన్నదానం అండి స్వర్ణగిరిలో కూడా నిత్య అన్నదానం మనకు వెళ్ళ నుండి మీరు ఎప్పుడు దర్శనం చేసుకున్నా మీకు అన్న అన్నదానం అక్కడ కొన్ని ఆ వందల వేల మందికి పెడతారు
కానీ చెప్పాలంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు బయట నుండి వచ్చిన వాళ్ళు కొత్త ప్రదేశ్ పనికి వచ్చినా కూడా మన గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా పెడుతున్నారు కదండి ఈ అన్నదానం అనేది అక్కడ భోజనానికి ఇబ్బంది లే కుండా మళ్ళీ అక్కడ హోటల్స్ వెళ్లి ఆ టైం కి లే లేకపోయినా కూడా మన గవర్నమెంట్ చాలా మంచిగా పనిచేస్తుంది కదండి ఏక్కడికి వెళ్ళినా కూడా మొన్న మళ్ళీ మళ్ళీ అండి ఈ వెమలవాడ కూడా అండి అక్కడైతే ఒకటి ఉంటాదండి ఈ ఆప్ పా అదే పద్మావ పద్మావతి అమ్మవారి రూమ్స్ పక్కన అక్కడైతే నిత్య అన్నదానం అండి అంత ఇంకా భోజనం చెప్ చెప్పాలంటే ఎంత రుచికరంగా ఉంటదం టే అసలు అన్ అన్ని రకాల కూరగాయల వాళ్ళు నిత్య అన్నదానం పెడతారటండి అసలు చెప్
ఆహా ఆహా హ్మ్ హ్మ్ ఆ ఆ అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు వేములవాడలో మనకు దర్శ్ నాలు భీమేశ్వర టెంపుల్లో అవుతున్నాయంటా కదా అండి
హా అవునండి అది ఉమ్ కొంచెం ఆ డెవలప్మెంట్ కోసం ఉమ్ ఆ గుడిని తీసేసి మళ్ళీ కొత్తగా పెడుతున్నారు మనము అప్ మనము మాత్రం భీమన్న గుడిలో దర్శనం చేస్
అవునంటే అక్కడ కూడా అది కూడా ప అద్ ఇది కూడా చాలా పవర్ఫుల్ దేవాలయం అండి మనం మళ్ల ఆయనను ఏది కోరుకున్నా కూడా జరిగిపోతుందంట కదా
అవునండి అవునండి ఇంకా అక్కడ కోడ ఆవును కడతారు మంచిగా తిప్పుతారు మనకు మనకు వేములవాడలో ఏ విధంగా పూజలు అయినయో ఇప్పుడు కొత్తగా భీమన్న గులో కూడా ఆ విధంగా ఆ జరుగుతున్నాయటండి ఎందుకంటే చాలా అంటే చాలా జనాలు ఎంద్ ఈ రోజుల వరకు ఏమైందం టే అక్కడ దర్శనాలన్నీ నిలిపివేశారు కదండి తర్వాత ఆ ఆ తర్వాత ఈ మనకు ఈ దేవు వేములవాడ దేవుడు ఉన్నారు కదా భీమ్ భీమ్ మన గుడిలు అంటే ఇగ ప్రజలు అయితే లెక్క లే కుండా పోయి దర్శ్ నాలు చేసుకుంటున్నారండి
అవునండి చదువు కూడా చాలా మనకు చాలా చూడ తగ్గినద్ ప్రదేశం అది కూడా
ఇంకా ఆ దర్శనం అయిపోయినంక కూడా ఇంకా పక్కన పోచమ్మ గుడి బద్దిప్ పోచమ్మ దేవుడు ఐడియా ఉ ఉందండి మీకు
ఆ తెలియదండి పోను
అంటే ఆ బోనాలు చేస్తారు. ఫస్ట్ వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటారు. దేవుడి దర్శనం అయిపోయినంగ్ ఇంకా మరుసటి రోజు అమ్మవారికి ఇంకా ఆ అన్నము అదే ఇప్పుడు మామూలుగా మనము
అ అవునవునవు అదే అదే అంటే బోనం అంటే ఆ స్వీట్ అన్నం లేకపోతే కొందరు ఏమో కొన్ని ఏరియాలల్లో ఇట్లా పాలకూర అన్నం చేస్తారు
ఆహ కొంతమందేమో ఆ పసుపు అన్నమని రా రకరక్ కాలుగా చేసి అమ్మవారికి నైవేద్యంగా తీసుకపోతారు. కొంతమంది ఏమో అమ్మవారికి చీరె ఒడి బియ్యం అని గాజులు, పసుపు, కుంకుమ ఒకొక్కరు ఒకొక్క పద్దతి. చేస్తారండి ఆ
చెప్తారాన ఆ అవునండి ఆ అవునండి ఉమ్ ఉమ్ అయ్యో ఇ బోనగిరి ఎల్లమ్మ కూడా చాలా మహిల మహిమగల దేవత మేడం చాలా మంది దూరం నుండి గుళ్ళు మళ్ళీ వాళ్ళ పండగలు అన్ని పెళ్ళయిన వాళ్ళు, కూడా పండుగలు పెద్ద, పెద్ద పండుగలు చేస్తారు. మేడం అక్కడ భువనగిరి వెళమ్ టెంపుల్ దగ్గర
ఇంకా అక్కడ న చెప్ చెప్పాలంటే నాకు తెలిసి అక్కడ ముడుపులు కూడా కడతారండి. కడిపి మనము ఏమనా అనుకుంటే, అది జరిగాక వెళ్ళి అక్కడ అమ్మవారికి ముడుపు కడతారని, నేను ఏదో అట్లా కొంచెం విన్నా.
అవును నిజమే నిజమే అండి మీరు అన్నది నిజమే అండి ఎందుకంటే అబ్బ అస్సలు జనాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ వెళ్ళమట మళ్ళీ అమ్మవారు కట్టిన చీరలు కూడా వేలంపాట పెడతారండి. అసలు జనం అయితే ఎగబడి తీసుకుంటారంట అక్కడైతే.
అంటే ఆ అంటే బాగా రేట్లు ఉంటాయా అండి అమ్మవారి చీరలు అంటే ఏమన్న
అ అంటే స్టాటింగ్ నుండి ఇక ఒక ఐదు వందల నుండి పెడతారండి. చీరలు ఎంత రేట్ అయినా, ఇరవై ఐదు వందలు, మూడు వేల అయినా కూడా జనాలు తీసుకు కుంటరు ఎందుకంటే అమ్మవారి మీద అంత నమ్మకం
అవునండి అమ్మవారి మీద చీరలు దొరకడం అంటే ఎంత అదృష్టం కదండి. ఇంకా అమ్మవారి అమ్మవారి దీవెన మన ఇమ్ మన ఇంటికి వచ్చేసిదంట అంత ఆనందం కలుగుతుంది కదండి.
అ కరెక్ట్ అండి
అవునా అండి ఇంకా పక్కన స్వర్ణగిరిలో కూడా ఆ నాకు అంతా తెలిదండి. నేను స్వర్ణగిరిలో చూడలేదు.
ఒకసారి రండి మీ మనమంతా కలిసి వెళ్దాం స్వర్ణగిరి మళ్ళీ ఇది ఆ ఎల్లమ్మ టె ఎల్లమ్మ గుడి ఇంకొకటి అక్కడ ఇప్పుడు మన శివుడిదే అండి ఆ గోల్డెన్ టెంపుల్ ఉందండి మూడు కేజీలతోనే లింగం బంగారు లింగం
ఉ హు అది నేను వినలేదండి ఒకసారి వచ్చి చూడాలె ప్రదేశం కూడా మళ్ళీ ఆ దేవుడి దర్శనం కూడా మాకు
ఆ మాదేంట అ దేవుడు తప్పించుకోవాల అంటే ఇక్కడైనా కప్పించుకుంటాడు మేడమ్
అంతే అండి ఇంకా చెప్పాలనుకుంటే ఈ దేవుడి గుళ్ళు తిరుగుతా ఉంటే అ
అక్కడ అక్కడయితే ఇది భువనగిరి భువనగిరికి దగ్గర్లో అండి గొల్లపల్లి అ ఉంటది గోపన్పల్లి గోపన్పల్లి అక్కడ గుడి అండి అది అసలు ఆ లింగాలు స్ఫటిక లింగం ఒక ఎన్ని లింగ ఒక వంద లింగాలు ఉంటాయి
ఆ ఒకసారి రావాలండి ఒకసారి వచ్చి అసలు ఆ స్ర్ణగిరి దర్శనం చేసుకోవాలి ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి ఇంకా అన్ని దేవుళ్ళ దర్శనం చేసుకోవాలి అవునా అండి సరే అండి
సరే సరే అదే ఇలా అంటే మిమ్మల్ మీతో చర్చించడం మాకు చాలా సంతోషంగా అనిపించిందండి
ఓకే అండి నా కూడా చాలా సంతోషంగా అనిపించిందండి ఓకే అండి
ఉంటానండి
సరే అండి